ఇద్దరు హలో
హాయ్ బాగున్నా నువ్వు
మా అన్నను.
మర్చిపోయినట్టున్నావ్ గా మళ్ళీ.
మీరమ్మా మేం కాదు, మాకెప్పుడ గుర్తుంటారు అందరూ.
అబ్బో లేదు మీరు మార్. చ్చిపోయారు మామ్మల్ని.
పాత ఫ్రెండ్స్ మర్చిపోయావ్ నువ్, కొత్త ఫ్రెండ్స్ ఓచ్చాక.
నువ్వు మర్చిపోయింది.
సర్లే ఇప్పుడ్ ఇలాగే గొడవపడ్త్. ద ఉందా మెంటి చాల రోజుల తర్వాత. క్వాలిటీస్, అందంగా మాట్లాడుకుందాం. కొద్ది సేపైనా.
సరే మాట్లాడు.
ఆ ఉమ్.
క్ ఏం చేస్తున్నావే. తిన్నాను నువు.
ఆ తిన్నాను ఏంటి స్పెషల్స్ ఈరోజు.
ఈరోజు ఎగ్ రైస్.
ఉహుమ్.
ఎగ్ రైస్.
తిన్నావా, మంచిగా ఉందా.
పర్లేదు.
ఉమ్.
పర్లేదు బానే ఉంది, నువ్వేం తిన్నావ్.
నేనా క్యాబేజీ ఫ్రై, రైస్, వైట్ రైస్.
ఏందే.
క్యాబేజీ ఫ్రై, వైట్ రైస్ తిన్నానే, వైట్ రైస్, క్యాబేజీ ఫ్రై.
అవునా, క్యాబేజ్ రైస్ అదే.
క్యాబేజ్. ఫ్రై యే, క్యాబేజీ ఫ్రై.
ఓకే ఓకే ఓకే ఓకే. హుమ్మ్ ఎంజెత్తన్నవే కాలీయేనా, ఎక్కడికైనా. అవునా.
సెర్చింగ్, ఆల్వేస్ సెర్చింగ్ ఫర్ జాబ్స్.
సెర్చింగ్ ఫర్ జాబ్. స్ ఓకే. ఆమల్సో.
ఆ యువరాల్సో సర్చింగ్ ఆ
యా హి హ్ ఏం జాబో ఎందో వత్తే అన్ని ఒకేసారి వచ్చేతాయ్ లేకపోతే ఏది రాదు నాకు ఒకదానికే
ఉమ్ నిజమే అవును ఒక్కోసారి అంతెలే ఎవరికైనా ఒక్కోసార అలాగ అవుతు ఉంటది
అంతేలే ఏం చేద్దాం కొన్ని రాతల అంతే
అమ్మో పెద్ది పెద్ది మాట్లలెందుకే మనం ఇంకా చిన్న
హి హి హి హి హి హి హి హి హ్ హి హి హ్ చిన్నపిల్ల వంటఏంటె మీ అమ్మ ఇప్పుడు కగా
చిన్నపిల్లలమంటే మరీ అంత పెద్ద మాటలు మాట్లాడి అంత కాదు అంటున్నాను మనకే వచ్చిందిలే ఏం నీవు అన్ని అర్ధం చేసుకునేది వచ్చింది గాని
అవును ఉన్లే మరి ఏం చేస్తాం కొన్ని కొన్ని సార్లు తప్పదు కదా అన్నిట్లీకి ఈ చేయాలి
ఉమ్
ఉమ్మ్
ఇంకేం ఉండేదో చెప్పాలి నువ్వే
హే ఉన్ యే బాబు తిండం పడుకోవడం సరిపోతుంది ఈ జాబ్ లు ఏందో ఎక్కడ దొరకట్లేదు ప్రతి కంపెనీకి రెజ్యూమ్ లు ఇవ్వడమె సరిపోతుంది ఏం దొరకట్లే
ఉమ్ అలాగే ఉంది బాబు ప్రతి ఒక్క సిచ్యువేషన్ అప్పుడు
అవును ఏంటో మరి ఏం చేత్తము ఇంకా
ఉమ్ ఇంకేంటి మరి
ఇంకేంటంటే
స్ పక్కన పెట్టేది సరదాగా మాట్లాడుకుందామే
సరే సరే హి హ్ సరేలే చెప్పు మరి ఏంటి సంగతులు మనం బయటికి వెళ్దాము మేం మొన్న బయటికి వెళ్ళము
మ్
బయ బయట కంటే బీచెస్ కి అది తీసుకెళ్ళారు
మా సైడ్ ఉంది గాని బీచ్ మాకు చాలా లాంగ్ లాంగ్ గా వెళ్ళాలి అంటే మార్నింగ్ వెళ్తే ని ఆఫ్టర్నూన్గా అలా చేరుకుంటాం
మీ మేము అంతా అమ్మ మా ఊర్ నుంచి అయితే టూ అవర్స్ జర్నీ పైన బీచ్కి వెళ్ళాలని నేను నాకుెళ్ళ ఇన్ కేస్ నాకు వెళ్ళాలనిపిస్తే బీచ్ కే వెళ్ళాలనిపిస్తే అయితే వెళ్ళిపోతా ఒకదానయినా సరే హి హీ
ఆ బీచ్ ఎక్స్పీరియన్స్ బాగుంటది అలాగా జాలిగా ఫ్రెండ్స్ త వెల్ అంతే భలే ఉంటది ఫ్యామిలీ ట్రిప్ అయినా ఫ్రెండ్స్ ఇకా అయినా సరే
ఏమైనా సరే మేమ్మరి చే కదా న్నంటే వాళ్ళ హ్యాపీగా ఉండాల అంతే మరి
ఉన్నంతకాలం లైఫ్ లో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండాలి
అవును
మనతో పాటూ మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అనుకోవాలంని
అంతే మనం హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్ అట్గా అందరినీ హ్యాపీగా ఉంచేయొచ్చులే
అవును అదె ముందు మనం ఏదైనా కోరుకునె దాన్ని బట్టి ఉంటదె మన విష్ మంచిది అయితే మనకి మంచి జరుగుతాది
అంతే
ఉ
ప చడయి జతున్ననే పాబ జబ ఏ జబధా ఫట్లా
వస్తది లే టైం పడుతుంది ఒక్కోసారి అంతే కానీ మంచిది వస్తుంది
అంతే మరి మంచిగా వతది తను వస్త ఓకే సారి వచ్చే అని బాద నాకు ఎప్పుడు అలాగ జరిగింది అందుకే
మ్ చూడుది బెస్ట్ సెలెక్ట్ చేసుకుని నీ క్వాలిఫికేషన్ తగ్గట్టు టైమింగ్సు ఆ సాలరీ అదే వర్క్ అన్ని సెలెక్ట్ చేసుకొని చూడూ అందులో ది బెస్ట్ ఒకటి చూస్ చేసుకో
అదే చెయాలి మరి
హ్మ్ టైమింగ్ సో అన్ని కాల
మనక అన్ని కుదిరితే అవును మనక అన్ని ఏది కుదురుతుందో మం ఇదే అలా చూసుకోవడం బెటర్ మరి
అవును ఫోర్ ఫైవ్ అప్లై చేసామనుకో అన్ని తగిలినియ్ అనుకొ ఒకసారి ఇంక అంతేది బెస్ట్ ఎలా చూస్ కల్ మనీ పరంగా టైమింగ్స్ పరంగా వర్క్ ఇవన్నీ చూస్ చేసు ఈ అన్నిటిలిని బట్టి మంచిది ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు
అ మన అదే చెయాలి మరి ఇంకా మరో ఆప్షన్ లేదు
ఇంకేంటి మరి హెల్త్ అది ఎలాగుంది బానే బానే ఉందా
హెల్త్ అది బానే ఉంది మనం ఆల్వేస్ హైపర్ ఆక్టివ్
అలాగేయ్ ఉండలే మన మనం తిండి తిండులు వేరే బాబు మన పాతకాలం రోజులు వేరు వాళ్ళ ఫుడ్ బాగుండేది మన మీద అప్పుడ అంతా ఆయిలీ ఫుడ్ మళ్ళీ అన్నిటిలోనూ క్వాలిటీ లేదు దేంట్లో కూడా మళ్ళీ ఓల్డ్ డేస్ ఫుడ్కే కదా అందరుూ డైటింగ్ అయ్య అంటున్నారు
కదా మన వాళ్ళున్న జనరేషన్ వేర అమ్మలు ఉన్న జనరేషన్ వేర మనం ఉన్న జనరేషన్ వేరు అస్సల్ సింక్ అవుదు అవును
అంత ఆయిలీ ఆయిలీ ఫుడ్ ఇదే మంది
వదు
అందుకే లైఫ్ రేట్ ఉంటదిగా ఒక ఎక్స్పీరియన్స్ రేట్ అనేది అది సిక్స్టీ అలాగ ఉండేది ఇప్పుడు మరీ ఫిఫ్టీకి థర్టీకి అయిపోయింది
అంతే మరి ఇన్ ఏం జేత్తం ఎప్పుడు పోవాలో అప్పుడే పోతాం. అవును
ఆ
ఫుడ్ వల్లే మరి మనం మంచిగా ఏదైన తీసుకుంటే ఓకే, కానీ మనకి ఏజ్ చెడు అదేమ్ పాల్ టిస్
అవును ఇప్పుడు అయే తెలియక డైట్ లో అయి ఇయ్యి అంటూ నట్స్ ఐ మళ్ళీ ఓల్డెన్ డేస్కి కెళ్తున్నారు అందరూ
అవును ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఫుడ్, మనకు తినాలనిపిస్తుంది.
ఈ దాన్కే కు ఇస్మార్
అవును మాకు తినాలనిపిస్ తడి అది మన్ మంచి కాదని మాకు తెలుసు అయినా సరే మనం తీసుకుంటాం.
ఆ అదే దాని టెంటింగ్ నెస్ టేస్ట్ కలరు ఏవి ఎక్కువ యూజ్ చేయడం వల్ల గమ్మ అట్రాక్టివ్ అయిపోతం అనమాట.
అవును
ఆ మంచి చేస్ తీ ఎప్పుడు చేదుగానే ఉంటాయి. మంచి ఎప్పుడుూ నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి.
ఉమ్ అంతే మరి
ఎక్కువగా చెడు స్ప్రెడ్ అయినట్టు, మంచి స్ప్రెడ్ అవదు కదా.
హమ్ అవును
హమ్
ఉమ్ వ అందరు బాగున్నారా ఇంట్లోనే?
అ
అందరూ బాగున్నారా ఏంటి ఇట్లనే
ఆ బావున్ ఆంధ్ర మీ మీ పేరెంట్స్ మీ సిస్ ఎలా ఉన్నారు
బానే ఉన్నారు మీ వాళ్ళు, ఏం జెతున్నారు మరి వాళ్ళు ఊ
హలో
ఏం చేతున్నారు వాళ్ళు,
ఏం లేదు కు అలాగే ఎవరు పని వాళ్ళు ఉంటారుగా,
అంతే హు ఖాళీయే జాబు జాబ్ సెర్చింగ్ కోసం నేను ఇలాగే ఫ్రెండ్షిప్ కోసం ఏం తిరుగుతుంటే వాళ్ళ ఏమో ఇంట్లో హాయిగా ఉంటన్నారు. నాకు అదే అనిపిసుతుంది అన్ని కష్టాలు చూడలేక వెళ్ళిపోదాం మళ్ళీ ఇంటికే అని,
హు మరి లగేత్తు నువ్వు కూడా
అంతే జాబ్ నీడ్ లేకుండా కూడా జాబ్ నీడ్ ఉన్నట్టు వచ్చాను చూడు, అదె
అదేలే
ఏ ఏ సిచ్యువేషన్ అయినా సరే మా పేరెంట్స్ మాట్లాడితే వచ్చే వచ్చే అంటున్నారు ఇంక ఎందుకు ఏదో - - ఉండి ఉండలేనట్టు ఉండడం. కంటే ఇంకా ఏదో చూసుకొని దొరక్కపోతే సెట్ అవ్వకపోతే ఇంకెళ్ళిపోవడమే బెస్ట్ అనుకుంటున్నాను నేను కూడా,
మరి అంతే మరి ఏది దిక్కవకపోతే ఏం చేస్తా మరి ఊరికిననే డబ్బులో ఆగం చేయలేము ఇగ అసలే డబ్బులు లేని సిచ్యువేషన్,
అవును ఇప్పుడు మన నీడ ఎక్కువ అవుతుంది కదా,
అవును అంతే కదా మరి మనీ నిడ్ ఎక్కువైపోయింది,
ఇప్పుడు ప్రేన్స్ అడగలేము అలాగని మనము సంపాదించకుండా ఉండలేము కదా